సున్నా
ఆ ఆ వినిపిస్తాను చెప్పు
దే అదే నాకేం సౌండ్ రాలే లిఫ్ చెయ్యగానే అదే ఇనిపిస్తుందా లేదా అని
ఆ వినిపిస్తు వినిపిస్తు
ఇంకా ఏమి చేస్తున్నా మరి
ప్లీట్ అయినయాఅండి వర్క్స్
ఏ ఏడా కాలేద్ కాలేదో ఈ రోజు రికార్డ్స్ సబ్మిట్ చేద్దామని పోతే వాడ్ రేపు కరెక్షన్ చేస్తాడంట నిన్న ఏదో వర్క్ కొన్నీ హైదరాబాద్ పోయి దట సార్ వాళ్ళు అయితే మా కాలేజ్ లా ఇన్స్పెక్షన్ ఏదో ఉందట ఏమి ఇన్స్పెక్షనో మరి మ్ ఏమో మరి జె ఎన్ టి యూ
పో అంటే మీకు ఎక్స్పో ఉంది కదా ప్రాజెక్ట్ ఎక్స్పో
ఆ ఏమో తెలో టెక్నజీలాట మర్చిపోయినా అదు ఆ అది ఉంది మాకే అయితే ఎట్లా అంటే మన కాలేజ్లో టె నజీల్ ఉంది కదా దానికి టెక్నికల్ ఈవెంట్ కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయంట అయి అయితే ప్రాజెక్ట్ ఎక్స్పో ఇంకా అవన్నీ ఉన్నాయి అంట అ ఇక రేపు టీమ్ లీడర్స్ హెచ్ ఒ డి ని పోయి మీట్ కావాలట ఇక రేపు ఎదో ఒక సోదెస్ స్తడు రిజిస్ట్రేషన్ ఫీజ తకే ఒ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఓన్లీ గది ఆ ఆ పైసలు మేము కట్టాలిగ ఆ ఇక అది మొత్తం పట్టి పీడుస్తరు ఇక పైసలు ఇచ్చే వారికి ఓ ఎట్లా అంటి పైసలు కాలేజు మొత్తం పైసలు పైసలు పైసలు అన్నీ ఇక్కింతె
అంతే దొబ్బడానికే ఉన్నారు వాళ్ళంతా
ట్ల మళ్ళ ఇచ్చేవరికి
ఆహా మీ పిచ్చేది ఉండది అలా చేసేది ఉండది ఈ దొబ్బడు అయితే బానే ఉంటది
అట్లా అలా ఒకటి రెండు వందలు ఉండే అవి ఆరు వందలు టీమ్ ఇప్పుడు టీమ్ అనుకో టీమ్ కి టూ హండ్రెడ్ వే ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నా కానీ కనీసం ఎయిట్ హండ్రెడ్ అన్నా అయితే
ఆల్మోస్ట్
మా టీం వాళ్ళని డాక్యుమెంట్ ఎడిట్ చెయ్యడి లాస్ట్ పేజెస్ ఏ ఉన్నాయి అంటే లేదు లే నీ దగ్గరనే లాప్ లాప్టాప్ ఉంది నువ్వే చెయ్యాలి అట
వామ్మో దేవుడా ఇట్లా అసలు ఎందులో కూడా ఇ ఇన్వాళ్ళు కాకుంట ఎవరి పని వాళ్ళుంట
ఆ నీను అంత చేేష్నా లాస్ట్ పేజెస్ కదర ఇన్ చయమనది అది కూడా చేయారంట మల్ల నేనే ఎసుకోవాల అది కూడా స నచ్చుకుంటాం మల్లా
మంచుళ్ళ ఉన్నా మంచంచిళ్ళ దొరికింది
అదేగద మల్ళ వళ్ళ అన్ని రైటింగ్ వర్క్స్ కంప్లీట్ చేసుకుని అన్ని అగడపడ్డట్టే రాసిరు మొత్తం అన్ని అన్న అయి
నువ్వు మాత్రం ఇగాఅవి చేసుకుంటూ ఉండాలి ఇ నీకుండవు వర్క్స్ నువ్వు చేసుకోవాలి
రీసెంట్ అందరు మల్ల అందరు బాయ్స్ చి నేను ఒక్కదానే నేనే గల్ నీ తెల్సా ఆ టీం ల అట్లీస్ట్ ఒక గర్ల్ ఉన్నా కానీ ఏమన్నా చెప్పుకోని అందరు అందరు బాయిసే ఫోర్ మెంబర్స్ గదా టీమ్ ముగ్గురు బాయిసే అందులో ఒకాయన ఇర్రెగ్యులర్ అసలుకినా రాడే రాడు ఎవ్వరికి లేదట ఇప్పుడు నా కూడా లేకపోతే అయ్యేది ఇం ఇంకొకయనా అని చెప్పినా కదా ఇరెగ్యులర్ అని ఆయననే ఫస్ట్ ఇచ్చింది అనమాట ఆయన ల్యాప్టాప్ ఇచ్ వచ్చి యూజ్ చేసుకో నాకు ప్రాజెక్ట్ అయిపోయినాంకి. అంటే నేను అప్పుడు ప్రాజెక్ట్ చేసిన తర్వాత నేను అన్న దగ్గర నుంచి తెచ్చు న్నంకా ఆ నా ల్యాప్టాప్ లో ఇగ చేసుకున్నా అనమాట
కాదు ఇప్పుడు నీ దగ్గర కూడా లేకపోతే ఆయన ఎట్ల
హైదరాబాద్ కి పోయిండట. ఆయనంట ఏదో కోచింగ్ తీసుకుంటున్నంట. దాని తర్వాతకి ఏమో మరి ఇచ్చిరో ఇయ్వలేదో ఆ విషయం తెల్వదు కాని ఆయనయితే రాట్లేదు కాలేజీకిి అయితే హైదరాబాద్ కి పోయి కోచింగ్ తీసుక కుట్టడ అంట దాని తర్వాత ఆ ఏమంటరు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంటర్న్షిప్ ఇస్తారట అది ఏ ఏమో మరి అదేదో పేరన్నది ఆమె అయితే ఐతే ఒకామె ఉంటది అనమాట. ఆయన ఇక వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్. మరి ఏందో అర్థం కాదు. కాలేజ్ ల మా ఎనుక బెంజ్
హ్మ్ హ్మ్
అయితే ఆయన ఆగు ఆయనది కార్డ్స్ కింగ్స్ అవన్నీ ఆ అయితే ఎందుక్ రావట్లేదు మా టీమే కదా మరి డాక్ట ఏమేమి చేస్తాడు. ఏందంటే ఆయన రాడు ఏమంటరు. హైదరాబాద్ లో ఉండు అసలు ఆయన లేడే లేడు ఆ ఏదో కోర్స్ కోచింగొ కోర్స్ ఏదో సం నేర్చుకుంటున్నాడు. అట్లా అని చెప్ పిండి
ఓకే ఆమె వాళ్ళ ఫ్రెండ్ నా క్లోజ జనా
ఏమో క్లోజ్ వాళ్ళ పక్క పక్క పిన్ నెంబర్స్ తను మాట
ఆహా
రూల్ నెంబర్స్ పక్క పక్కన రూల్ నెంబర్స్ వాళ్లు ఇగ వాళ్లు వళ్ళు ఉంటారు కదా అయినా రెగ్యులర్ కదరా వాళ్ళు ముందు నుంచే ఉంటారు ఇగటెక్నోజీ ఈవెంట్ ర్ ఆంట తట్ టీకి ఇక అందరు టెక్నోజీ అని చెప్పగానే ఓ కథం క్లాస్ తప్పించుకని ఇక అందరి అందరు పోయిరు
వామ్మో
హు ఇంగా క్లాస్ తప్పించుకోనికి నా ఈ రోజు ల్యాబ్ కూడ క్యాన్సల్ చేసి హెచ్ఓడి క్లాస్ తీసుకున్నా అనమాట హెచ్ ఓ డి క్లాస్ తీసుకుండు ఆ డిఎస్పి ఓ ఇంత ఘోరంగా ఉంది తెల్ జాలల
అసలు అంత ఘోరంగా ఉన్నది ఏంద సబ్జెక్ట్
కాదు ప్రాబ్లమ్స్ సు
తను వద్దు
ఆహా ఆ విండోయింగ్ టెక్నిక్స్ అమ్మో మె అసలుకి ఘోరంగా ఉన్నాయి ఫోర్త్ చాప్టర్ అయితే మీకు అయిపోయిందా ఫోర్త్ చాప్టర్ వామో మాకైతే మా హెచ్చోడి ప్రాబ్లమ్ ప్లస్ టాపిక్ ప్లస్ అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉండలి
బ
అన్ని ఇంకేమంటాడు సండే కూడ కాలేజీ పెడతాడట సిలబస్ అయిపోతులే అది
అసలు కాదు నాకు అక్కడ అర్థం కాదు డే మొత్తం సబ్జెక్ట్స్ చెప్ తర్రీ కాదా ఈనస్ సిలబస్ కాకపోవుడేంది మాకు డేల త్రీ అవర్స చేప్త ఉత్తర తెల్సు
ఇంకేమైంది తెలుసా సాటర్డే సాటర్డే యాక్చువ్ల్గా సెకండ్ సాటర్ టర్డే గదా ఈ సాటర్డే అందరూ హెచ్ఓడిల్ అందరు ఇప్ ప్రిన్సిపాల్ మీ టింగ్ అయితది గదా అందరు హెచ్ఓడిల్ గలిసి ఇట్ల మీటింగ్ బెడుతరు గదా మా హెచ్ఓడి ఒక్కడే లే మాకు సిలబస్ గాలేదు మాకు హల్డే వద్దు అన్ చెప్పిండంటా
వో దేవుడా ఈ
ఇది ఇప్పుడు ఇ ఐటీ పర్సెన్ వాళ్లే కన్ పనైయింది ఈయన వల్ల అతనికి పర్సన్ట్ అగిప్ ఎంద్ మరి ఏం చేస్తాడో ఏమో ఆకరికి మా కా యి గ అర్ధమే అయిత లేదు ఉ
ఇగ వాడు ఎట్లా సిల ఫస్ట్ సిలబస్ కే ప్రియారిటీసిస్ ఇస్తారు ఎవ్వ రైనా
ఈ గోరమ్ అసలు కాదు ఒక రాక రాక వచ్చింది నా హాల్డే వారం అంతా పోవాల కాలేజ్ కి అన్ మేము అనుకూ టుండే అయనొక్కాడు మ్ ఓ ఫుల్లు సాడిస్ట్ జ అసల్కి ఒమ్మో
వా అసలు మీరు కంప్లెంట్ ఇయ్యాలి ఫస్ట్ సుడెల్స్ కంప్లీట్ ఇయ్యాలె జే ఎన్ టూ రూల్ బెట్ నప్ పుడు హల్
అమ్మో అయనకు ఎదురు పొయ్యేటట్టు ఉండదు మస్ సు షిట్టు అసెల్కె ఆయన అ ఆయనను చూత్తనే బయమైతది ఫస్ట్ కొన్ని కొన్నిట్లలో మంచిగనే ఉంటాడు కొన్ని కొన్ని మ్మ్ ప్రిన్సిపాల్ కి గుడా ఇనడంటే యాప్ ప్రిన్సిపాల్ నే పక్కకు బెట్ తినంటే ఇప్పుడాయన వాళ్ళ కోసం ఈయన అందరు ఈయననే తిట్టుకునుడు అంటె ఇగా కాలేజ్ మద్ త్తము ఏమని ఆ ఇ ముసలోడ్ జేయబట్టి హాల్డే లేదు ఇ ముసలోడ్ జేయబట్టి హల్డే లేదు అన్ మరి అన్ ఆ ఇ ను ప్చ్ వీక్ మొత్తం ఎవ్వరన్ న్న వర్క్ చేయాలంటే చెయ్యరు గదా ఎవ్వరు కైనా కష్టమే గదా అయనకాంత ఓపిక ఏ నుంచి వస్తదో ఏమో అసల్ కి అంత ఏజ్డ్ అయినా గాని అసలు ఎట్లన్చెప్తాడు తెలుసా అమ్మో మళ్ళా ఒక్క సారి గుడి ఇంట్లో కుచ్చోడు అంత డెడికేషన్ ఆయనకు అసలు
అంట అయిన వర్క్ అయిన చేసుకుంట ఇటివి చేస్తాడు అన్ని
ఆ అన్ని చేస్తాడు మయిన వరకు ఆయన చేస్ టాడు అయితే విడ్ లా తీయారిస చుండగాదన్న గద నార్మల్ గా మనకి ఏంటి బాబీ లాస్ట్ మ్మ్ సేమ్ లో ఏదో ఉంటాయి కదా ఏ డి సి ఏ డి సి ఏ ఇద్దరే బి సి సి డిసిసిన్ ఏ డి సి ఇట్లాంటివి ఉంటాయి కదా అవ్వి అవన్నీ పీపిటీ పెడతడు ఒక్క టాపిక్ కూడా మిస్ కాకుండా అన్ని స్లైడ్లు వేసుకొని వస్తాడు ఒక్క టాపిక్ గూడా మిస్ స్ కాదు ఆ పి పి టి మొత్తము చెప్తాడు మళ్ళీ ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ప్రాబ్లమ్స్ ప్లస్ కాన్సెప్ట్స్ ప్రాబ్లమ్స్ కూడా ఎట్లా ఆయన ఒకటి చేస్తాడు మమ్మ మాతోను ఒకటి చేపిస్తాడు క్యాల్సీలు ఎవరైనా గక్కతిగా వాళ్ళ కొన్నది నిలుసొనే ఉండాలి వాళ్ళు ఇగా వళ్ళను మొత్తం తిట్లు ఇట్లా తిట్ల పురాణం స్టార్ట్ చేస్తడు ఇక
అదే అదే హ
ఇప్పుడు రేపు ఎగ్జామ్ లో ఎట్లా ఆపరేట్ చేస్తరు కల్సీని మీరు ఆ ఆసల్కి కలిసి లేకుండా ఎట్లా చేద్దాం అనుకుంటుర్రు సబ్జెక్ట్ ఎట్లా పాస్ అయి ఇస్తరు మీరు ఇవన్నీ రాకపోతే ఎట్లా నీకసలు అసలు ఏంది దేనికోసం మీలాంటి ఇట్లాంటి బ్యాచ్ సీ నా ఎక్స్పీరియన్స్ లో
చున్నదే అందుకు ఇక గట్లాంటి సోది చెప్పి సోది క్లాసి తీసుకోవడానికి
ఆ ఎట్లదేల్సు నా ఎక్స్పీరియన్స్ ల మీ
కాదురా అందరు హెచ్ ఓ డి మైండ్ సెట్ సేమ్ ఉంట ఉంటది ఎందుకు అసలు ఎప్ ఎవరైనా అదే చెప్తుర్రు అదే ఆ
స్దేమో
అదే చెప్పేది వచ్చిన ప్రతి ఒక్కరికి అది చెప్
ఆ కన్ మనల్నే ఓ ఇదే నేర్ ఇదేే వే వరస్ట్ అదే వరస్టు అంటారు ఇంగ మ్మ్
ఏ తిట్టడానికి వేరే తిట్లు దొరకవు వాళ్లకు
అదే కదా
వాళ్ళు చెప్పే సక్కగ ఉండక కున్నా
ఆ తిట్టడానికి వేరే తిట్లు ఉన్నాయి మళ్ళా ఈ క్లాస్ కన్నా ఆ క్లాస్ బెటర్ అంటారు
ఆ అదొక్కటి మళ్ళా ఇంకా షే సెక్షన్స్ ఉంటేనయితే ఇంకా ఘోరమిగా ఆ సెక్షన్ బెటర్ ఈ సెక్షన్
మనం ఎక్స్పీరియన్స్ చేసినం కదా డిప్లమాల మొత్తం ఏ ఒళ్లకే ఉండేది క్రెడిట్ అయితే మన దాంట్ల మరవాళ్లు ఊకె ఫ్యా కా కా పడుతున్న మనం ఏం చేయకపోతున్నా మనం డీసెంట్ గా పోయి సిన్సియర్ గా చదు
సిన్సియర్గా మన పని మనం చేసుకొని వస్తుండే మరి
అయినగని అంత ఇంటరాక్షన్ ఉండకపోతుండే వాళ్ లో ఇగ మొత్తం సోపేస్తుండే మేడమ్స్ కి
వాళ్ళ కున్న ప నే అది మరి
మొత్తం ఈ హస్టల్ బ్యాచే
ఆ
ఆ మొత్తం అంతే అన్ని అవే పనులు చేస్తారు వాళ్ళు
ఉ సరే జార మల్లి చేస్త
ఆ